హలో నమస్తే అండి చెప్ప చెప్పండి
ఏంటిదండి ఈ రోజు టాపిక్
ఈరోజు టాపిక్ వచ్చి డిఫ్ డిఫరెంట్ ప్లేసెస్ గురించి రండి
డిఫరెంట్ ప్లేసెస్ గురించా ఏం ప్లేసెస్కి వెళ్తారండి మీరు డిఫరెంట్ ప్లేసెస్ అంటే
అంటే డిఫరెంట్ ప్లేసెస్ అంటే ఇప్పుడు కాశ్మీర్ బాగుంటాయి కదాండి
ఆ అవునండి అక్కడ ఎక్కువ ఆపిల్స్ కాస్తయి కదా కాశ్మీర్ అదే కద కాశ్మీర్ ఉంటది
తప్ప ఏం దొరకవండి
ఆ అవును ఎక్కువ ఫేమస్ ఆపిల్స్ ఆపిల్స్ ఏ అక్కడ మొత్తం బాగుంటది కూల్ గా ఉంటది అక్కడ కూల్ వెదర్ అంతా అవునండి అ ఇంకా మీకు ఏ ప్లేస్ అంటే ఇష్టమండి ఎక్కువ
నాకు ద్వారక ఇంకా వెళ్ళాలని డ్రీమ్ అండి
అవునండి నాకు కూడా అంటే కృష్ణుడి ప్లేసెస్ అంటే ఏవైనా నాకు చాలా డెప్త్ గా తెలుసుకోవాలని ఇష్టమండి నాకు చానా వారికి
ఎన్నో ఇయర్స్ నుంచి కొంచెం నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఇష్టం అన్నట్టు వెళ్ళాలి వెళ్ళాలని ఎప్పటి నుంచో పెట్టుకున్నట్లు వెళ్ళాలని
కూడా అంతే అవన్నీ తెలుసుకోవాలి చూడాలి అనేసి
అక్కడ బాగుంటాది ద్వారక పల
ఎప్పుడైనా విజిట్ అయ్యారా పోవాలనే ఉందా
ఎల్లలే అండి ఎల్లాలి
ఈవిడ వెళ్లలేదా అండి
మీ ఫెవరెట్ ప్లేస్ ఏంటిది అండి
నాకంటే మరీ దూరం ఏముండదు మా తెలంగాణలోనే నా ఇష్టమైన టెంపుల్ ఒకటి ఉంది అది కూడా యాద్రిగుట్ట అదంటే కొంచెం మెమోరీస్ ఉన్నాయి కాబట్టి అది ఇష్టం చన వారికి
ఆహా అవునండి
వారకి ఇష్టం నాకు చానావరకి
ఇంకా ఏం చూసినారండి మీరు ఏం విజిట్ చేసినారు ఇంకా
వైజాగ్ ఆర్కే బీచ్ అన్నవరం ఆ అక్కడ బొర్రా కేవ్స్ ఉంటాయి వైజాగ్ లో అది విజిట్ అయినం అంతే అండి ఇక్కడ మన లోకల్ మా ఇంటి దగ్గర టెంపుల్స్ ఉంటాయిండి గిరి అట్లాంటివి అవి అవి పోయినామట అంతే ఇంకా ఇక్కు నాకు ఆగ్రా వెళ్ళాలని ఉంది ఇంక అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒకకా నే చార్మినారా లే ఆగ్రా చూస్తానా అనిపి అనిపిస్తది
అయ అవునా అండి ఎందుకండి గట్టిగ అనుకుంట అంటే ఏదైనా అయితదండి
చాలా సార్లు అనుకుంటూనే ఉన్నా బట్ అయితలేదు చార్మినార్ చూడాలని
దానికి ఒక టైం వస్తుదేమో అండి అవునండి ఇక్కడ ఇప్పుడు చార్మినార్ దగ్గర కూడా గాజులు తయారు చేస్తున్నారండి
అవునా నాకు తెలియదండి అసలు ఆహా అవునా నాకి ఇంకొకటి మా ఫ్రెండ్ తోటి కోమరా వెళ్లిపోయా అక్కడ నిప్పులో గుండం ఉంటది కదా అండి ఆ తొక్కలో నాకు పంపించావా అండి ఉంటా అండి కోరికనే గదడుగుత లేదు
అవునా అండి వెళ్తారు లేండి ఎట్లయినా
మా ఫ్రెండ్ షావయా నేను కలిసి ఇద్దరం కలిసి నిప్పుల గుండం తొక్కాలి కుమ్మ్రగది ఫేవరెట్ ప్లేస్ ఆమెకి నాకు కష్టమే అది అదే కదా నా బాధ ఇద్దరం కలిసి వెళ్ళాలి ని అంటే అటు నుంచి నాకొచ్చి ఇటు నుంచి నేన్ పోయినా కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసి అయనంచి తొక్క్కచ్చు కదా అనేసి అంటున్నా లాస్ట్ టైమ్ ని రాలే ఆమె అట్లా నా బాధ ఎప్పుడు అర్థం అయితు పదంప దేవునికి అనాద ఆశత్రయం
అయ్యో మీ ఫ్రెండ్ తోనే లాస్ట్ ఈ మరి
ఆ అవునండి అంతే ఆమెతోటి ఏం మెమరీస్ ఉంటాయి నాకు అ లాస్ట్ లో ఒక ఫుఫిల్ చేసి
సమత్తం చెప్పిస్తారా అండి
ఏంటిదండి నాకు అర్థం కాలే
అది లాస్ట్ పులిపి లే వేసి సమాప్తం అంటారా అంటున్నా
ఆ అవునండి అంతే ఇక సమాప్తం అంతే ఇక మళ్ళా ముఖం కూడా చూడదల్సుకోలే
డౌటా
మీకంటే అట్లాంటి ఏమన్న మెమోరబుల్ ప్లేసెస్ ఏమన్న ఉన్నాయా ఇక్కడి
నాకైతే మెయిన్ అయితే ద్వారకా ఎల్లాలనే ఉ దండి
అవునా ఇంకేమన్న దగ్గర పట్ల ఏమన్నా కలిసి తిరగాల్సిన ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా
చర్చ్కి వెళ్ళాలని ఉందండి చర్చ్ కి
ఎక్కడా
ఇక్కడ ఇది ఈ ఏమంటారు
చాలా
ఇక్కడ దగ్గడా ఏదో చర్చ్ ఉం టదంట అండి మ ముస్లిం చర్చ్ అంట
ఉంటదంట కదా
ముస్లిం ముస్లిం ఎక్కువ ఆ చెప్పండి
టూరిస్ట్ ప్లేసెస్ కి ఎక్కడికి వెళ్తారండి మీరు
నేను మహారాష్ట్ర అండి ఎక్కువ. మహారాష్ట్ర తిరుపతి
అవునా మహారాష్ట్ర
ఆ శిరిడీ
ఆహ మహారాష్ట్రలో నాకు తెలీదండి గెళ్ళలే కదా
ట్రిప్ అండి నాసిక్ ట్రిప్ లో పంచావటి ముక్తి ధాము త్రయంబకేశ్వర్
చానా పెద్ద పెద్ద ప్లేసెస్ కె ఎల్లేరు. మాకు ఈ యాదిరిగుట్ట స్వామి దగ్గరికి తప్ప మాకు
ఆహా ఇవే తెలుసండి అట్ల
అదే అదే
ఆ అదండీ ఆ బాండి చెప్పండి అద్దేశం రాక్క
హలో చెప్పండి
తిన్నార అండి
ఇప్పుడొత్తన్న
తిన్నారా అండి
ఆ తిన్నామండి చెప్పండి ఇంకా మా సంధ్యగా నా ఆ మహారాష్ట్ర శిరిడి అవన్నీ పోయిందంట
గ్రేటండి వాళ్ళే
నేను ఇప్పుడే మా వింటూ మాట్లాడినా అండి ఒక మనీ విషయం లో సండే అయిందా అని చెప్పినామే అ
ఓకే
ఆ సండే వస్త
అవునా అండి
సాటర్డే ఫోన్ చేయాలి. మళ్ళ టూరిస్ట్ ప్లేస్ కోసం మ్మ్ హ్మ్
ఇంకా అండి మీకు అంటే ఎక్కువ వేరే బయట రాష్ట్రాలలో అయినా ఫేవరెట్ ఏమైనా ప్లేస్ ఉందా
మనకు బయట రాజధానే తెల్వదు ఇక ఇక్కడ ఇక్కడే తెలవదు సే ఇగ బయట ఏం తె స్తా అండి మా తెలంగాణ వరకే మాకు ఏ డిస్టిరిక్ట్ లో తెల్వదు ఇంకా ఎక్కువ ప్లేసెస్ ఏమిన్నయో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కి పోదామంటే పోతలేనండి నేను
అయ్యో అవునాండి
అక్కడ మస్తు ఉంటద అంట ఆ ప్లేసు చాలా బాగుం ంటదంట ఇస్కాన్ టెంపుల్లా మేము ఇన్స్ట్యూట్ లో ఉన్నప్పుడు పోదామని మా ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం బట్ కుదరలేదు. అక్కడికే అందరం ప్లాన్ చేసినమ్ ఇప్పుడు మా డిగ్రీ ఫ్రెండ్స్ అందరం అక్కడికే ప్లాన్ చేద్దామ అనేసి అనుకుంటున్నాం కానీ ఏమయితదో
కొంచెం వీల్ అయితేలేదు నెక్స్ట్ మంత్ వెళ్దామని ప్లాన్
అవునా మేమ్ గూడా అదే అనుకున్నం ఫ్రెండ్స్ తోటి వెళ్తేనే మంచిగ ఉంటదండి ప్లేసెస్ గిట్ల ఇగ ఇంట్లోల్ల తో వెళ్తానని మాకేం చూపెట్టరు కని
కంఫర్టబుల్ గా కూడా ఉండదండి.
లే ఏం ఎంజాయ్ కూడా చేయలేం అదే ఫ్రెండ్స్ తో అయితే మాములు ఎంజాయ్ ఉండదు మనకి
అవునండి
హ కాాల
ఇంకా అండి
చెప్పండి ఇంకా టైమే గడుస్తలేదండి రోజు కింత
హ అవునండి
టైం టక్ టక పోతదిగని ఇట్లాంటి టైం ల అస్సలు పోనే పోదు
మనం ఎప్పుడైతే టైం గురించి చూస్తా ఉంటామో అప్పుడు టైం బోనే పోదండి
ఆ ఇది మాత్రం కరెక్టే
ఎప్పుడైతే మనం నార్మల్ ఏదో ఒక పని చేేసుకుంటున్నామో టైం తొందరగా పోతదండి
మీర ఎప్పుడన్నా బోట్ ఎక్కిరా అండి
ఆ ఎక్కినా అండి
ఎక్కడ అండి
ట్యాంగ్మన్ లో ట్యాంగ్మన్ లో
మేము ఎక్కడ ఎక్కలే అండి ఇంకా మాక్ ట్యాంక్ బండి కూడా తెల్వదు.
టా
నేను ట్యాంక్ బండి అ ట్యాంక్ దగ్గర బండి అక్కడ బావచ్చ అనుకుంట నేను
హి అవునండి ట్యాంక్ బండ్లో బోర్డు బాగుంది కానీ అక్కడ వాట వాటరు ఏమంతా నీటు ఉండో మొత్తంమే ఎక్కడ నుంచో చెత్త అంత అక్కనే ఉంటది మోరి వాటర్ అన్ని అల్లగలుస్తాయి
అయిపోతది కదా అండి
ఎంత నీటిగా చేసినా మళ్ళీ అల్లనుండే వాట అన్నిటిలో గలుస్
అవునా ఒకసారి చూడాలి ఎట్లుంటై ఏమేం ఉంటాయి ఇంతవరకు చూడలే నేను
బాగుంటదండి బిర్లా మందిర కూడా వెళ్ళాలండి మస్తు ఉంటదంట పోవాలన్నీ అన్ని ప్లేసెస్ ఏడా పోతనొ
అ అవునా అండి
హ్మ్
చానా ప్లేసెస్ విజిట్ విజిట్ చేయాల ఉందికని మనీ ప్రాబ్లమ్ అండి మనీ లేక ఇబ్బంది అయితుంది
అవును ఇప్పుడు ఏడికి పోవాల వెలు వేలు పట్టుకోని పోవాల కదండి
మా నాన్సీ అక్కకు కస్టమర్ వచ్చిడు అన్నది లేస్తనే లేడు ఆయనే ఎవరు కస్టమర్ కూడా అర్థమైత లేడు షాప్ బంద్ చేసి టైం అయితాంది ఆయన లెత్తనే లేడు
అయ్యో అవునా అండి
ఇంతటితో సమాప్తం అండి
ఒకే అండి బాయ్